హలో
హలో
ఆ వినిపిస్తుందండి
అనిపిస్తుందండి మీకు
ఆ వినిపిస్తుంది
ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నామండి తిన్నారా
తిన్నాం మీరు తిన్నారా
మేము తిన్నామండి
వం చేస్తూ ఉన్నారు
ఏం చేయలేదండి ఊరినే ఉన్నానా ఎందుకో కాలేజ్ డేస్ గుర్తొచ్చి కాల్ చేశానండి
అ కాలేజ్ డేస్ ఏం తీసుకున్నారండి మీకు ఇంటర్
ఇంటర్లో మేము సఈసి తీసుకున్నామండి
ఆ
ఏదో ఆ సీసి అంటే ఎందుకూడా తెలిదండి అప్పుడు మాకి ఎందుో అందరుూ మా క్లాస్ మేట్స్ అంతా పోతున్నారు గొర్రెల్లాగా నేను నాట్లే పోయినాండి తెలుగుకున్నామని తీసుకున్నామండి నిజంగా అప్పుడు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు పలేరండి
మీ పేరెంట్స్ ఇచ్చారంటారుండి మీకు కానీ మీరేమి పేరెంట్స్ మాట వినలేదు
అంటే నేను మ్యాథ్స్ వీక్ అండి చాలా పూరు ఆ భయ ఆ భయంతో నేను ఎమ్ పి సి తీసుకోలేదండి అది అకౌంట్స్ ఉంటదండి అవునవును కానీ సబ్జెక్ట్ బా ఆ కానీ అది సబ్జెక్ట్ బాగానే ఉన్నిందండి సిఈసి అయినా కానీ అంతా బాగున్నింది అది కామర్స్ అండి పూ ర్తి మ్యాథ్స్ టైప్ లేక ఏం రాదు అదొక సబ్జెక్ట్ అన్నమాట
ఆ ఓకే ఓకే ప్యూర్ మ్యాస్ కాకుండా కొంచెం కొంచెం ఉంటదా
అవునండి కొంచం తీరి పార్ట్ ఆ టైప్ లో ఉంటాది
హా ఏదో లేండి ఇంట్రెస్ట్ లేంది ఇష్టం లేంది చదవడం కూడా కష్టమే నచ్చింది తీసుకోవడమే బెటర్ మ్
అయినా సబ్జెక్ట్ బావుండింది అండి సబ్జెక్టు బాగున్నిందండి మొత్తం మ్
టాపరా మీరు ఇంకా
ఏదో అండి
మ్ వచ్చాయి అనుకుంటా లేండి మీరు ఆ ఏమింటారు గిఫ్ట్స్ ఏదో వచ్చింది అనుకుంటా మెరిట్ అవార్డు మీకు
అ వచ్చింది వచ్చిందండి
మ్ మరి అయితే టాపరే
మ్ ఏదో వచ్చింది
నేను ఎంపిసి తీసుకున్నాను అండి మ్యాస్ ఇష్టం నాకు
ఏమి ఎంపిసీ మీరు కూడా టాపర్ లేండి మీరేం తక్కువేం కాదు
అయ్యో ఏం లేదండి ఏదో అట్ల ఆ ఆ అందుకే బాగా వచ్చింది మ్యాస్
మీ గ్రూప్లో మొత్తం అంటే మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏదండి అఫ్ కోర్స్ మ్ ఓకే ఇ
మ్యాస్ కష్టమైన ఇష్టంగా మాట్లాడచ్చు చెయ్యో
అహా
ఇంట్రెస్ట్ వస్తదండి మ్యాస్ కష్టం ఏం కాదు సాల్వ్ చేస్తాంటే వస్తా ఉంటది
మ్ అంటే ఫామ్లాస్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం కదండి ప్రతిదానికి ఫామ్లా ఉంటాది
అంతాల ఏం లేదండి అవి ఆటోమేటిక్ గా గుర్తుండిపో అంతేం లేదు జస్ట్ లాజిక్ అంతే మ్యాస్ ఒక ప్రాబ్లం కి లాజిక్ గుర్తు పెట్టుకుంటే ఇంకా మనం ఆ లాజిక్ లోనే ఉంటది చేయొచ్చు ఈజీ
మ్ హూ మ్
మ్ మ్
దాంట్లో స్క్వయర్లు అవి ఏంటివేంటివో ఉం టాయా నాకు అసలు గుర్తె మ్యాస్ చేసినా ప్రాబ్లం చేస్తాను తర్వాత వెంటనే మర్చిపోతానండి అది ఏదో మళ్లా మిగతావన్నీ గుర్తుంటాయి ఆ మ్యాస్ మాత్రం గుర్తుండదు అసలు
మ్యాస్ బై హాట్ చేయకూడదండి చే ఆ ఏమంటారు చేసుకుంటా పో
చేకోవాల అది అర్థం చేసుకుంటే వస్తది ఎంత అర్థం చేసు కునే లాస్ట్ గాలికి పోతాయండి
అయ్యో
ఆ
మేము అట్లా కాదు మేము ఒక ఆన్సర్ ని గుర్తు పెెట్టుకునే దానికి ఆన్సర్ ఒక ఒకవేళ ఆ లాజిక్ మర్చిపోయినాక ఆన్సర్ నుంచి మొత్తం రాబడతాం అనమాట ప్రాబ్లమ్ ని
అంటే ఆ క్వశ్చన్కి ఆ క్వశ్చన్కి లాస్ట్ ఆన్సర్ ఎంత వస్తుందో కూడా గుర్తుంటుందండి మీకు
అంటే సటైమ్స్ కొన్ని ఉంటాయి కదా అట్లా అట్లా గుర్తున్నా కాని కొన్నిసార్లు సాల్వ్ చేసుకుంటారు రావచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ కొంచో అట్లు ఉంటాయి కదా ఆ రిపీటెడ్ క్వశ్చన్స్ అట్లా సటైమ్స్ అట్లా రానప్పుడు
ఆహా ఆన్సర్ ని ఆన్సర్ తో చేస్తారా అండి
అయి ఆన్సర్ దీని కల్కులేషన్ దాంట్లో మల్టిప్లికేషన్ మైనస్ ప్లస్ యాడ్ ఎ లోట్ల రప్పించేది దాన్ని ఇంకా రాని రాని సిచ్యుయేషన్ లో కొన్నిసార్లు అట్లా చేస్తా ఉంటుంది కొన్ని సార్లు రాని సమక్షంలో ఇ ఏదో ఒకటి చేసిొచ్చేది ఇ దేవుని
అవునవునులేండి
హ
అయినా మ్యాథ్స్ మీరు బాగా చేస్తారండి నాకా మేసని చూస్త స్తేనే భయం అవుతుందండి ఆ ప్రాబ్లమ్స్ చూస్తేనే అవి పేజీలు పేజీలు పేజీలు పేజీలు ఉంటాయి
కష్టం అనుకుంటే మీరు అదే భయము కష్టం అనుకుంటారుబట్టి మీకు కష్టం అనిపిస్తుంది నాకు సైన్స్ కష్టం అనిపిస్తుంది సైన్స్ కష్టం కద
అవునవును సైన్స్ కెమిస్ట్రీ కదండి కొంచెం క టఫ కెమిస్ట్రీ న ఈసిన
కెమిస్ట్రీ టఫ్ అండి దాంట్లో కూడా
అది ఆ ఈక్వేషన్స్ ఉంటాయివును అంటే అంటే ఫిజిక్స్ ఈజీనా కెమిస్ట్రీ ఈజీనా అండి
ఫిజక్ స ఫిజక్స్ సజ అడి ఆ అయ్యో కెమిస్ట్రీ గురించి చెప్పనవసరం లేదు కెమిస్ట్రీ అంటే అప్ప
కెమిస్ట్రీ మీకెట్లా జరిగిందండి
జరుగుతాయి కానీ ప్రాక్టికల్స్ లో బాగుంది
తిరి పాటు సబ్జెక్ట్
థిరీ పట్లో సబ్జెక్ట్ లో బాగుంటది ఈ ఫార్ములాస్ అన్ని ఎక్కువ ఉంటాయండి దాంట్లో ఈక్వేషన్స్
ఈక్వేషన్స్ ఉంటాయి ఆన్లైన్
ఆ కష్టం ఆ ఏంద రైమన్ టీం అని అంటే ఆల్కహాల్స్ మిథల్స్ ఏమేమో తెస్తారు అసలు అవీ గుర్తు పెట్టుకోవాలంటస్త పెంటేను ఏమేమో అంటారండి అన్ని కలిపి ఇంకొక ఈక్వేషన్ రాబడతారు ఆ బాగుంటది కెమిస్ట్రీ కూడా కొంచెం తఫ్ నాకైతే
అండి నేను టెన్త్ లో చూసినానులేండి ఎంత టఫో అ వీక్ పెషన్స్ అన్ని టెన్త్ నైత్ డాచ్
మ్
ఆ టెన్త్ నైత్ ఇంకా కొంచెం ఈజీగా లేండి ఇంటర్ లో చూడాల్సిన ఇంటర్
తో ఇంటర్ కొంచెం టఫ్ ఉ అబ్బా స్టడీ అవర్స్ అయితే సావా కొడతారు కాదండి
అయ్యో ఎప్పుడు స్టడీ అవార్స్
ఆ మార్నింగ్ నైటు మనమైతే లేవడానికి ఎంత బద్దకంగా ఉంటాటినో లేయ్యబుద్దే కాకుంట ఉండే ఆ
ఇంకా కేపిబిపి లయితే నాకు బాగా గుర్తుంది ఆ ఫస్ట్ వార్డెన్ వస్తారు లేపుతారు లేపకుండా మళ్ళీ మన నైట్ స్టడీ మెంట్ మేడమచ్చేది మేడం వచ్చి లేపుతావుండేది అ అయ్యే చాలా బాగుండే
ఉ అవునండి తూతా ఉంటే మేము బుక్కు ముందరికేసు తుండేది తూయేది మళ్ళా ఉలికి పడి లేసేది మేడమ్ మళ్ళా వస్తే యాడ కొడతాదో య మళ్ళా తిట్టిచుకోబడుతుందోని
నిద్రపోతంటే అట్లా లేపేవాళ్ళు కాదండి అందరు ముందర పరువు పోయినట్ల అయేది అం టే షేమ్ గా ఫీల్ అయ్యే వాళ్ళం
ఉ ఇంకాయితే మన య పక్కనోళ్ళకి చెప్పేది
ఆ మేడం అవునండి బుక్ బుక్స్ మీద అట్లే పడుక్ కుండే వాళ్ళం మేడం వస్తే లేపు మేడం వస్తే లేపు అని చెప్ ప్పేవాళం
ఆ డేస్ చాలా బాగున్నాయి అవునండి
మనకి ఆ ఎస్ఓ మేడం ఉండే అవును మీకు ఇష్టమైన మేడం ఎవరండి
నాకు ఇష్టమైన మేడమా హిందీ మేడం అండి నాకు ఎందుకంటే నాకు హిందీ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం కదా
మీరు టీచర్స్ డే రోజ్
అవునండి హిందీ మేడం గా ఉన్నాను
నాకు మయ్స్ మాయస్ మేడం సోషల్ మేడం నాకు ఫేవరేట్
ఆహా మ్యాస్ మేడం అంటే ధనలక్ష్మి మేడమే కదండి
ఆ అవును
ఉమ్
ఆ మేడం నైట్ స్టడీ అవర్ వస్తే ఇంకా మానాకి పండగే పండగ
పిల్లందరికి పండగానే అవునండి అవునవును అల్లరి అబ్బా అల్ ఉండదు అల్లరిఅల్లారి అల్లరిఅల్లారి గోళ గోలాగండి
ఆ ఆ మేడం బాగా అందరినీ చుట్టుపక్కలకేస్త్ కొని గూపుల్ గా చేసుకొని బాగుంటాండే
ఒకసారి మేడం వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం కాదండి ఏదో పండక్ అహ ఎందుకు వెళ్ళామండి మేడం వాళ్ళ ఇంటికి
హా అవును గేమ్స్
గేమ్స్ అప్పుడు అవును అవును కరెక్ట్ అండి గేమ్స్ అప్పుడు వెళ్ళాం
ఆ
అవునండి ఇప్పుడు మేడము టిఫిన్ టిఫిన్ చేసి పెట్టిందండి మనందరికి పాపము సరే అండి బాయ్ అండి
మై
ఆ